హలో
బాగున్నారా అండి
ఆ బాగున్నామ అండి మీర ఎలా ఉన్నారు
మేము కూడా చాలా బాగున్నామండి చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడాక
ఆ అవునండి
అవును అమ్మ నాన్న అందరు బాగున్నారు మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఫ్రీగా ఉన్నారా బిజీగా ఉన్నారా అండి
ఫ్రీగానే ఉన్నామండి
ఉహు అయితే మొన్న కాల్ చేశారు ఎక్కడికో వెళ్తున్నాం అనేసి నేను కొంచెం బిజీ ఉండి నేను మాట్లాడలేకపోయాను
ఆ మేము మొన్న మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడే హైటెక్ సిటీ లో ఉన్న శిల్పారామంకి వెళ్లామండి
వామ్మో చెప్పనే లేదు
మే అది చెబుదామనే ఫోన్ చేసామండి మీరు చాలా బిజీ ఉండి మీరు మా కాల్ లిఫ్ట్ చేయలేరు
ఓకే ఓకే ఆ మరి ఏం ఏం మీ నేర్చుకున్నారు అక్కడికి వెళ్ళి మీరు
ఆ అక్కడ సాయంత్రం అయితే భరతనాట్యమ ఇంకా చేనేత వస్త్రాలు శిల్పాలు ఇది రాక్ మ్యూజు ది ఏమో ఇలా చాలా చాలా ఉన్నాయి షాపింగ్ ఉ
ఎంజాయ్ చేసారు అయితే
చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆవ నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్లినం మిమ్మల్ని కూడా పిలిచ పిలుద్దామని ఫోన్ చేసాం
ఓకే
మీరు రాలేరు
ఆ రోజు కొంచెం నాకు వర్క్ ఉండే సో నేను మీ కాల్ కూడా లిఫ్ట్ చేయలేకపోయినా అయితే నేను కూడా విన్నాను అక్కడ ఆ ప్లేస్ చాలా ఫేమస్ అనే సేమ్ మరి ఫుడ్ అద్
లోపలే ఉమ్ లోపలా ఉంటది మనం బయట నుంచి కూడా వండుకొని తీసుకెళ్లొచ్చండి మేము ఫ్రెండ్స్ తో అందరం కలిసి వెళ్ళాం కదా మేము బయ నే వండుకొని లోపల వెళ్ళి తిరిగి చూసి
ఉ
అవన్నీ అయిపోయాక అక్కడే చెట్టు కింద కూర్చో అన్నయ్య మంచిగా అమ్ములు మాట్లాడుకుంటా అన్ని తిన్నాం
ఉ ఓకే నృత్యం అన్నారు డ్యాన్స్ షో అన్నారు ఎలా జరిగింది అది
చాలా బాగా జరిగింది భరతనాట్యం వృత్ ఆ నాట్ నాట్యం అంటే అది భరతనాట్యం జరుగుతది ఈవినింగ్ గు చిన్న చిన్న పిల్లలు వచ్చి నాట్యం చేసు తారు అవిన్ నా అవి అవే డ్రెస్లు వేసుకొని
ఉమ్ అంటే ఇవి భరతనాట్యం డ్రెస్సు లా
ఆ భరతనాట్యం డ్రెస్సులు వేసుకొని చేస్తారు ఇంకా ఇవి బోనాలు సంగ్ అది బతుకమ్మ ఈ పండుగలు జరుగుతున్నట్టు నిజ ఇంగా అక్కడ శిల్పాలు చెక్కి ఉంటాయి ఇంట్లా కుండలతో చేసిన ఇల్లులు ఇటుకల ఇల్లులు ఉండడం అనే కాక అది ఎవరో చేస్తున్నట్టు ఇంట్లో ఇప్పుడు ఉంటే ఆయ్ అమ్మాయి వంట చేస్తున్నట్టు నాన్న న్యూస్ పేపర్ చదువుతున్నట్టు అలా నిజంగా శిల్పాలు చెక్కి ఉంటాయి యాక్
వామ్మో నేను ఇది కూడా విన్నాను అక్కడ చేనేత వస్త్రాలు కూడా ఉం టెను విన్నాను
ఆ ఉంటాయి చాలార్
ఉహు
ఆ బట్టలు ఆ చీరలు గద్వల్ చీలలు కమ్ ఇవి చీరలు ఉంటాయి కదా చాలా రకాలు పట్టు చీరలు ఉమ్ అవన్నీ దొరుకు తయి అక్కడ అసల్ చూడడానికి రెండు కళ్ళు సాలావు రోజు మొత్తం తిరిగినా సరిపోదు టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న పదిన్నర నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర వరక్ ఉంటదండి
ఓ మీర్ ఎప్పుడు ఎళ్ళి ఎప్పుడొచ్చార్ ఏంటి మళ్ళీ
మేము ఓ పదిన్నర అంటే ఇంగ పదకొండు అయ్యింది వెళ్ళేసరికి టికెట్లు తీసుకొని వెళ్ళినమంటే అది డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్ని అయిపోయాకే వచ్చాము అందరం ఇంటిక్ చేరేసరికి పది అయింది
వామ్మో మరి టికెట్ ఫీజు ఎంతుంది
పెద్దలకి నలభై రూపాలు చిన్న పిల్లలకి ఇరవై రూపాలు అంతే
బెస్ట్ ఆప్షన్ అయితే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్ రావొచ్చు డే అంతా
డే అంతా అసలు చెప్తున్నా కదా అక్కడున్న అ అవి శిల్పాలు అక్కడ ఉన్న షాపింగ్ అసల్ షాపింగ్ అయితే ఎంత చేశ్ నా తక్కువే అనిపిస్తుంది అంత బాఉన్నాయి
అమ్మో మీరు చాలా హ్మ్మ్
అందరు ఏదో ఒకటి తీసుకున్ కుండా ఉండలేకపోతున్నారు అంత బాఉన్నాయి
వావ్ నేన్ చాలా మిస్ అయిపోయాన్ అయితే మరి మీరేమైనా కొనుక్కున్నారా లేకపోతే బాగ్ ఎంజాయ్ చేసేస్ వచ్చారా
అదేం లేదు మేము మా అమ్మగారి కయి ఎ వాళ్ళు వాళ్ళ గురించ్ అని చీరాలు తీసుకునరు ఇంకా ఇంట్లో వస్ తులు ఉంటాయి కదా ఇవి చెక్కవి స్టాండ్ లో అలా కప్స్ చెక్క కప్స్ అవయి తీసుకున నేను
ఉమ్
ఉమ్
చాలా సంతోషంగా ఉంది ఇలా వింటుంటే నెక్స్ట్ టైము వెళ్తే ఖచ్చితంగా నా నన్ పిల్లవండి నేను కూడా వస్తాను
ఓప్పకుండా బోటింగ్ కూడా ఉంది అక్కడ
ఓహో బోటింగ్ ఎల్ ఎక్కారా మరి మీరు వెళ్ళారా
ఆహ వెక్కా ఎక్కాము అందరం వెళ్ళి ఎక్కినము చాలా చాలా ఎంజాయ్ జేశ్ నమ్ బోటింగ్ లో అయితే
బోటింగ్ ఇదో
నీళ్ళంటే ఎవరు ఎంజాయ్ జేయ్ కుండా ఉంటారు
కరెక్టే మీకు మర్ ల్ చాలా ఇష్టం కూడా నీళ్ళ తో ఆడుకోవడం కానీ జాగ్రత్త గుండండి ఎందుకంటే నీళ్ళతో అంత మంచిది కాదు కదా హ్మ్
ఆ అది బోటింగే కదా పర్లేదు ఇంకా ఈ ఆ అయ్యిందయ్యింది ఆ ఇంకా అక్కడ ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా వాటర్ వస్తయి పై ఇన్ నుంచి
ఓకే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అక్కడ
చ్ వాటర్ ఫాల్స్ అంటే ఇట్లా చిన్న రాగాధాకృష్ణుల బొమ్మ ఉండి అక్కడ నుంచి వాటర్ కారుతూ నైట్ అయితే ఫుల్ లైటింగ్ ఉంటది
వామ్మో అది ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఒక ఊ మ్ ఏమంటారు ఒక పల్లెటూరు ఒక సిటీ మొత్తం కలగలి పి న ఒక ప్లేస్ లాంటిది అయితే
ఆ
ఓకే ఓకే అయితే మేము కూడా రీసెంట్ గా ఒక ప్లేస్ క వెళ్ళాం కానీ అద అంత బాగా మాకు అసలు నచ్చలేదు ఊరికే టైం వేస్ట్ అయిపోయింది ఆ మనీ వేస్ట్ తప్పితే ఏం ఎంజాయ్మెంటట్ లేదు అక్కడికి వెళ్ళి ఓ మొత్తం తిరిగేదే అంది కాళ్ళ నొప్పి తప్ప ఏం రాలేదు అక్కడి పోయి హలో